హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
హలో వాన వాయిస్ క్లారిటీగా ఉందా నీకు ఆ
వినిపిస్తుంది చెప్పండి ఆ బాగున్నాను మీరు ఎలా ఉన్నారు
బాగున్నాను ఏంలే ఒక విషయం గురించి మాట్లాడదాం అని చెప్పి చేశాను ఈ మధ్య మ్యూజియంల గురించి మా ఒక వ్యాసం చదివాను
ఉ మ్యూజియంలు చాలా ఆసక్తికరమైన ప్రదేశాలు కదా
ఆ అవును అక్కడికి వెళ్తే గత కాలం గురించి చాలా విషయాలు తెలుస్తయ్ అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటది
అవును ముఖ్యంగా చారిత్రక వస్తువులు చూడటం ప్రత్యేక అనుభూతినిస్తుంది
అవును అవును ఆ ప్రత్యేక అనుభూతి అంటే చనా పీస్ఫుల్ గా ఉంటది కదా
అవును అండి చాలా ప్రశాంతంగా ఉంటుంది
అవునవును
కొన్ని వస్తువులు వందల సంవత్సరాల క్రితం నాటివి కదా వాటిని చూస్తే మనం ఆ కాలంలో ఉన్నామేమో అని ఒక అనుభూతి చెందుతాం
అవునవును అవును వాటిని ఇప్పటికీ భద్రపరచడం గొప్ప విషయమే కదా
అవునవును చాలా గొప్ప విషయం అప్పటి నుంచి ఇప్పటి వరకు అవి చెక్కు చెదరకుండా ఉంటాయి అని అంటే అది చాలా గొప్ప విషయం మ్యూజియంలు కేవలం పాత వస్తువులు పెట్టే ప్రదేశాలు మాత్రమే కాదు
నిజమే అవి జ్ఞాన కేంద్రాల్లగా కూడా పని చేేస్తాయి పిల్లలకు చాలా ఉపయోగపడతాయి అవి
అవును మనం అంటే పిల్లలు వాళ్ళు ముందు ఎలా ఉండే వాళ్ళు ముందు భూమి మీద ఉండే మనుషులు ఎలా జీవించే వాళ్ళు అది అంతా వాళ్ళు తెలుసుకుంటారు కదా దాన్ని చూసి వాళ్ళు కూడా అప్పుడు అప్పుడు టే ఎలా ఉండేది అనేది వాళ్ళకి చాలా జ్ఞానం పొందుతారు
ఉ ఊ ఈ కాలంలో ఫోన్లు అవన్నీ వచ్చేసాయి పాత కాలంలో అవన్నీ లేవు కదా
ఆ
అవన్నీ లేకుండా ఎలా జీవితం సాగించేవారు అని మొత్తం ఆ స్పష్టంగా చెప్తారు కదా అందులో అందుకే మ్యూజియంలు చాలా అవసరం
అవునవును విద్యార్థులకయితే మరింత ఉపయోగపడతాయి
ఆ అవును పుస్తకాల్లో చదివిన విషయాలను ప్రత్యేకంగా ప్రస్య ప్ర ప్రత్యక్షంగా చదవగలరు చదవగలుతారు కదా
అవునవును చూడగలుగుతారు కూడా ఆ పుస్తకాల్ లో ఏముంది అంటే మనం చదవడానికి దాన్ని నిజంగా మనం దాన్ని అనుభూతి చెందడానికి చాలా తేడా ఉంటుంది కదా
అవును అది నేర్చుకునే ప్రక్రియ అయితే మరింత ఆసక్తికరంగా ఉంటది
అవును అందుకే ఇంకా కొన్ని విద్యా సంస్థలు మ్యూజియం సందర్శనను ప్రోత్సహిస్తాయి అంటే వాళ్ళకి ఒక రోజు బయటికి తీసుకెళ్లడం మ్యూజి మ్యూజియం కి తని చూపించడం అలాగా అది చాలా మంచి పని
ఆ ఒకే మ్యూజియం కాకుండా వివిధ మ్యూజియంలు తీసుకెళ్లడం ఇంకా మంచి పని కదా అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఉంటది
చాలా కోణాల్లో వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు
ఆ అవును ఒకే మ్యూజియం తీసుకెళ్తే దాని గురించే మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు తెలుసుకుంటారు చెప్పండి
అవునవును అది నేర్చుకునే ప్రక్రియను మరింత ఆసక్తికరంగా చేస్తుంది
అవును
కొన్ని మ్యూజియంలలో పురాతన నాణాలు కూడా ఉంటాయి
ఆ అవును ఆ నాణ్యాలు అప్పుడు ఎలా ఉండేవి వాళ్ళు మనం ఇప్పుడు రూపాయలు రెండు రూపాయలు ఉన్నాయి అప్పట్లో ఇవన్నీ లేవు కదా రాజుల కాలంలో
అవునవును బంగారు నాణం రాగి నాణం మనే ఉండేవి
ఆ ఆ వాటిని చూస్తే అప్పటి ఆర్థి ఒక వ్యవస్థ గురించి కూడా అర్థమవుతుంది
అవును అది చాలా జ్ఞానాన్ని ఇస్తుంది ఉ పాత ఆయుధాలు కూడా చాలా వరకు ఉంటాయి కదా అక్కడ అప్పుడు అప్పటి రాజులు ఉపయోగించినవి
ఆ మనం పుస్తకాల్లో చూడ్డం కానీ ప్రత్యక్షంగా చూస్తాం కదా అక్కడ ఆ ఆయుధాలన్నీ అవి అప్పటి సంఖి
సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలియజేస్తాయి అప్పుడు అవును
సాంఖ్య ఎందదీ నాకు వర్డ్ నీట్గా పలగట్లేదు నేను ఆ అదే అదే అదే అదే కొన్ని చోట్ల పురాతన పుస్తకాలు కూడా ఉంటాయి కదా.
అవునవును వస్త్రాలు కూడా ఉంటాయి వాళ్ళు అప్పుడు ఎలా వస్త్రాని ధరించే వాళ్ళు ఏ పుస్తకాలు చ చదివే వాళ్లు
ఉ
అవన్నీ ఉంటయి
అవునవును
అవి ఆ కాలపు జీవన శైలిని కూడా చూపిస్తా అంటే వారు ఎలా ఉండేవారు ఎలా బతికే వాళ్ళు వాళ్ళు లేచినప్పటి నుంచి పడుకునే వరకు అంటే వాళ్ళ జీవన శైలి ఎలా ఉండేది ఇప్పుడు మన జీవనశైలి మొత్తం మారిపోయింది గదా మనం లేస్తేనే ఫోన్ చూడ్డం మన వస్త్రాలు వాళ్ళ వస్త్రాలకి చాలా తేడా ఉంటుంది కదా
అవును మనకి ఫోన్ లేకపోతే రోజు గడవదు కదా
ఆ అలా వాళ్ళ జీవన శైలిని కూడా మనం అర్ మం చేసుకోవచ్చు ఈ మ్యూజియంల ద్వారా
అవును ఉ ఫోన్ దూరం పెట్టడానికి కూడా ఒక ఆ దాన్ని ఏమంటారు ఒకవే ఒక ఆ పని దొరికినట్టు అవి ఆహా ఒక్క ఆ అవి ఆ కాలపు జీవశైలిని చూపిస్తాయి కదా ఆ బట్లు
ఆ అదే అదే చెప్పింది నేను కూడా
ఆ ఒక వస్తువు కూడా ఎన్నో కత్తులు చెప్ మీరుద చెప్తున్నారా
అవునవును నేను అదే చెప్పడానికి వచ్చాను ఒక వస్తు ఒక వస్తువు కూడా ఎన్నో కథలు చెప్తుంది కదా అంటే దాని వెనక ఏం జరిగి గింది అది ఎందుకు అంత ప్రత్యేకమయింది
ఉ
వాళ్ళు అక్కడ అది మ్యూజియంలో పెట్టారు అది విద్యార్థులు తెలుసుకోవాలినే చెప్పి వాళ్ళు అక్కడ పెట్నా అంటే అది ఖచ్చితంగా చాలా అంటే దాని గురించి ఎంతో వెనక తెలుసుకోవాల్సింది ఉంది కాబట్టే వాళ్ళు అక్కడ పెట్టింటారు కదా అ
కానీ ఇప్పట్లో విద్యార్థులు చాలా అరు అరుదుగా ఉంటా అవన్నీ తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉన్నవాళ్ళు తెలుసుకున్నంక
అది తెలుసుకోవాలనే ఆసక్ తి ఉన్న వాళ్ళు మిగతా పిల్లల్లోకి ఎల్ల మెరుగ్గా ఉంటారు కదా
అవునవును తెలుసుకోవడం చనా అరుదైంది అరుదయిన్ అరుదుగా ఉంటారు
మ్యూజియంలో ప్రతి వస్తువుకి వివరణ ఇస్తారు కదా అంటే అది ఎందుకు పెట్టారు ఏంటి ఆ వస్తువు ఏంది అని చెప్పి
అవును ఆ ఇస్తానే కదా వాళ్ళకు అర్థం అవుతుంది
అవును
ఊరికె అక్కడ పెడితే ఏదో లేదని చెప్పి వెళ్ళిపోతారు కానీ అక్కడ ఏమన్నా ఆ రాసి పెడితే చదివి ఓకే ఇది మన బుక్ లో వచ్చింది కదా ఇదేనా అది అని అది గుర్తు తెచ్చుకుంటారు కదా
అవునవును లేకపోతే వస్తువు ఏంటో కూడా అర్థం కావడం చాలా కష్టం
ఆ నిజమే
చెప్పండి
కొన్ని మ్యూజియంలలో డిజిటల్ డిస్ప్లేలు కూడా ఉంటాయి కదా
ఆ అవునవును అవి సమాచారాన్ని మరింత ఆకర్షణీయంగా చూపిస్తాయి కదా
ఆ చిన్నపిల్లలకు అలాంటి ప్రదర్శనలు బాగా నచ్చుతాయి
అవును ఎందుకంటే వాళ్ళు కింద ఇచ్చిన దాన్ని చదవలేరు కదా అలా చూపిస్తే వాళ్ళకి బాగా అర్థంమవుతుంది
అవునవును వాళ్ళ ఇంకా బొమ్మలు బొమ్మలుగా చూపిస్తేనే వాళ్ళు బుక్కులో ఉండేటివి కూడా బాగా తలకైకెక్కుతాయి
అవును దాన్ని చూసి నేర్చుకునే అవకాశం చాలా ఉంటుంది
ఊ
ఈ శాస్త్ర విజ్ఞాన మ్యూజియంలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి కదా
అవునవును అక్కడ ప్రయోగాలు ప్రయోగాలు ఇలాంటివన్నీ చాలా జరుగుతాయి కదా
అవును చాలా చూపిస్తారు ఈ నమూనాలు ఇవన్నీ ఈ శాస్త్రం తీస్ కున్న పిల్లలకి ఇంకా అవి బాగా అర్థంమవుతుంది
ఆ
కొన్ని విషయాలు అంటే ప్రత్యక్షంగా వాళ్ళు దాన్ని అనుభూతి చెందుతారు కదా బాగా అర్థంమవుతాయ్
అదే కథ మ్యూజియం ప్రత్యేకత
ఈ మ్యూజియంలో నిర్వహణ కూడా సులభం కాదు
అవును ఎందుకంటే అక్కడి వస్తువులు చాలా విలువైనవి కదా ఎప్పుడువో పాదవన్నీ అవి దాన్ని మరీ వెలిగి తీయలేరు ఎవరు అవన్నీ వెలికి తీసిన్ తీసాకే అక్కడ పెట్టింటారు అన్నీ అవి
ఊ వాటిని కూడా సరైన ఉష్ణోగ్రతలో ఉంచాలి అంటే ఎక్కువ ఎండకి పెట్టలేము ఎక్కు అంటే తుప్పు పట్టి పోయేది ఇలా అవుతాయి కదా
ఆ తేమ ఎక్కువయినా సమస్యే కదా అందుకే ప్రత్యేక జ జాగ్రత్తలు
ఆ భద్రత ఏర్పాట్లు కూడా చాలా కఠినంగా ఉంటాయి అం అంటే ఎవరిని తాకనివ్వరు కొన్ని వస్తువుల్ని తాకనిస్తారు కొన్ని వస్తువుల్ని ప్రత్యేకంగా బోర్డు పెట్టింటారు ఇవి తాకకూడదు అని చెప్ పి దాని వెనుక కూడా మనం అయితే కొన్నిసార్లు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అనిపిస్తుంది గాని. వాళ్ళ జాగ్రత్తలు కూడా వాళ్ళు తీసుకుంటుంటారు కదా.
అదే అవి దెబ్బ తినకుండా ఉండాలి కదా.
అవును.
ఆహ్.
కొన్ని వస్తువులు మరీ చాలా సున్నితంగా ఉంటాయి.
అవునా అవి పాతకాలంటివి కదా మెత్తపడిపోయి ఉంటవి అవి చాలా.
ఉమ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మ్యూజియంలు ఎన్నో ఉంటాయి కదా.
అవును.
ఉమ్.
ప్రతి దేశం తన చరిత్రను భద్రపరచడానికి ప్రయత్నిస్తుంది కదా.
ఆహ్ అదే. పర్యాటకులకు కూడా ఇవి ఆకర్షణీయ ప్రదేశాలు.
అవును.
అంటే వాళ్ళు ఇప్పుడు ఏదైనా దేశానికి వెళ్తే. దాని గురించి తెలుసుకుంటారు కదా అవి. మ్యూజియం ని బట్టి ముందు ఎలా ఉంది అని చెప్పి.
ఉమ్. చెప్పండి.
అక్కడ. వాళ్ళ స్థానిక చరిత్ర గురించి తెలుస్తుంది ముందు ఎలా ఉండేవారు వాళ్ళ జీవన శైలి ఏంటి. ఏ అదంతా కూడా వేరే పర్యాటకులు కూడా తెలుసుకుంటారు.
ఉమ్ చిత్రాలు శిల్పాలు చాలా ఆకట్టుకుంటాయి కదా అక్కడ.
ఆహ్ కళా సంపదను కూడా చూడవచ్చు.
ఆహ్. నిజమే.
కళా మ్యూజియంలు వేరే అనుభూతులనిస్తాయి. ఆ చిత్రాలు ఆ శిల్పి. పాలు అంటే మనకు అక్కడ నుంచి బయటికి కూడా రావాలని అనిపించదు.
అవును. చెప్పండి.
ఒక కళాఖండం తయారవడానికి ఎంత శ్రమ పడుతుందో ఊహించడం కూడా చాలా కష్టం.
నిజమే.
ఉమ్. ఇంకేంటి.
కొన్ని మ్యూజియంలు ప్రత్యేకే ప్రదర్శనలు కూడా నిర్వహిస్తాయి కదా. హే అర ఎవడే మల్లా డోరొచ్చి. ఆహ్. ఆహ్ అవును సరే అండి.